బాగున్నారా ఎందిరా
ఆ బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు.
ఆ నేను బాగున్నానండి. ఏం చేస్తున్నారు
లేదండి ఖాళీ వాకింగ్ చేస్తున్నా మీరేం చేస్తున్నారు.
ఓకే మీరు కూడా వాకింగ్ చేస్తున్నార. నేను కూడా వాకిం గ్ చేస్తున్నా ఇగ రో జు అలవాటు అయిపోయింది. నాకు డిన్నర్ చేయంగనే వాకింగ్ చేయడం ఆ తినేసి వాకింగ్ చేస్తున్నా ప్రతి రోజు ఇంతే డిన్నర్ తర్వాత వాకింగ్ చేయడం అలవాటు అయిపోయింది. నాకు
నాకు గూడ అలవాటే అండి అవునండి. తిన్నాంక వాకింగ్ చేస్తాను. రోజు
అవును మంచి హ్యాబిట్ కా దా మనం స్టెప్స్ వేయడం వల్ల ఆ హెల్దీగా ఉండడం అనేది
అవునండి. చాలా హెల్తీగా ఉంటా హలో అవును స్టెప్స్ వేయడం వల్ల చాలా బాగ యూస్ ఉందండి ఇంకా
అవును ఇప్పుడు అందరు చిన్నదానికి కూడా బైక్ కావాలి చిన్నదానికి కూడా సైకిల్ కావాలి చిన్నదానికి కూడా కార్ కావాలి అంటున్నారు నడిచి ఓపిక అసలు ఈ మధ్య ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అస్సలు రావట్లేదు చిన్న చిన్న చిన్న వాటికి కూడా ఎవరో ఒకరు వచ్చి దింపాలి ఎవరొ ఒకరు డ్రాప్ చేయాలి అబ్బా అంత వరకు నడవాల అబ్బా ఇక్కడ దక నడవాలా నాకు అస్లుక్కు రావట్లేదు నాకు అస్సలు కాళ్ళు సహకరించట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు కానీ అప్పటి వాళ్ళు మాత్రం నడవడం మొదలు పెడితే కొనీ కిలోమీటర్స్ వరకు
కిలోమీటర్స్ కిలోమీటర్స్ నడుస్తూనే ఉందేవళ్ళు అప్పటి వాళ్ళు ఫుడ్ ఇప్పుడు ఫుడ్ కరెక్ట్ లేదు కదండి అప్పుడు ఓన్లీ అందరూ రైస్ ఇంకా ళ్ళ ఎంతది కదా అదే తినే వాళ్ళు ఇప్పుడు ఏముంది ఓకే ఇష్టం వష్టమయి తినేస్తున్నారు జంక్ ఫుడ్స్ అవే అందరు అలవాటు అయిపోతున్నాయి అందరికి పెద్ద వాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరు అవే తింటున్నారు
అవును అప్పుడు ఫుడ్ ఏ వేరు అసలు మాక్సిమం పెస్టిసైడ్స్ యూస్ చేయకుండా ఆర్గానిక్ వే లో పండించి ఆ ఫుడ్ ఏమంటారు పెంచి సప్లై చేసి లైక్ అంటే తీసుకోవడం ఆర్గానిక్ వే లో పండించడం ఉండేది ఇప్పుడు మాత్రం ప్రతి దానికి ప్ర టిసైడ్ చిన్నది గాని పెద్దది గాని సో చిన్న చిన్నగా మన బాడీ లో కూడా పాయిజన్ ఇంటేక్ అనేది జరుగుతుందనే చెప్పుకోవాలి ఇన్డైరెక్ట్ గా
టెక్నోాలజీ పెరుగుతుంది కదా అండి అంతే అన్ని ఆర్ ఆనా ఆర్గానిక్ ఎవరు యూజ్ చేస్తున్నా ఎవరో ఒకరు చేస్తున్నాను అంతే ఆ టెక్నాలజీ హైబ్రిడ్ వచ్చేసిన అన్ని హండ్రెడ్ డేస్ లో ఏ ఐటమ్స్ అన్ని టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లోనే అన్ని పండిించేస్తున్నారు పాపులేషన్ ఎక్కువ అయిపోయింది కదా సో అందరికి ప్రతి ఒక్కరికి రావాలి ఫుడ్ కాబట్టి తినాలి కాబట్టి అన్ని అయిపోయినాయి హైబ్రేట్ అయిపోయినాయి ఇంకా ఏం చేస్తాం ఆ ఫార్ ఫార్మర్స్ కూడా ఆవి ఆవిటికి అలవాటు అయి పోయిండ్రు
అవును కొంతమంది ఇప్పుడిప్పుడు తెలిసిన వాళ్ళు లేంటే ఫ్యామిలీ అంటే ఆర్గానిక్ కి పెస్టిసైడ్స్ లు చేసే పంటలకి బాగా డిఫరెన్స్ తెలిసిన వాళ్ళు కొంతమంది మా మాత్రం ఆర్గానిక్ గానే పండిస్తున్నారు లైక్ కావ ఎక్స్పి అంటే ఉంటది కదా ఎరువు ఆ ఎరువు తయారు చేసి అలా పండిస్తున్నారు పెస్టిసైడ్స్ యూస్ చేయకుండా
అవునండి అందరు పెస్టిసైడ్స్ ఎవ్వరు చూసినా అవే
అవును మాక్సిమం అలానే ఉన్నారు అసలు
ఎవరు థౌజండ్ లో వన్ మెంబర్ అలా ఎవరో యూజ్ చేస్తున్నారు గాని ఎవ్వరూ అనట్లా అం ఫుడ్డే కరెక్ట్లేదు ఫస్ట్ బాడి అలాంటప్పుడు ఓపిక ఎక్కడ నుంచి వస్తది అన్న ఎక్కడ నుంచి వస్తే అంత హార్డ్ వర్క్ కూడా ఎవరు చేయ లేరు అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హార్డ్వేర్ ఇంజనీర్స్ అందరు అయిపోయిన తర్వాత ఇంకా ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు
ఇది కూడా నిజమే అండి మ మాక్సిమం అందరు సాఫ్ట్వేర్ సైడ్ ఎళ్తున్నారు అగ్రికల్చర్ తీసుకొని దాంట్లో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కానీ ఏమన్నా కొత్త కొత్త కనిపెట్టి ఆర్గానిక్ ని ఆ అంటే ఆర్గానిక్ వేలో పండించడాన్ కి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ ఆ చేస్తే బాగుండేది అలా ఎవరు చెయ్యట్లేరు మాక్సిమం సాఫ్ట్వేర్ సైడుకే ఎళ్తున్నారు
కానీ మెషిన్స్ అయితే అంటే వర్క్ ఈజీ కావడానికి మెషిన్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అగ్రికల్చర్ సైంటిస్ట్ లైనా అగ్రికల్చర్ మెంబర్స్ అయినా కాని ఓన్లీ మిషన్స్ అంటే కట్టింగ్ కోసం ఎట్లా అప్ అప్పుడు కటింగ్ కోసం అన్ని చేస్తరు కదా దున్నడం కోసం అవన్నిటి కోసం ఉత్త మెషీన్స్ ఐతే క్రియేట్ చేస్తున్నారు గాని ఆ ఆర్గానిక్ వేల మాత్రం పండించడానికి అయితే ఎవరు ట్రై చేయట్లేదు
అవును చాలా మంది అసలు కోర్స్ తీసుకోట్లేరు ముందు అగ్రికల్చర్ కదా అని చెప్ ప్పేసి తీసేస్తున్నారు
ఉహు పెన్ అది లేకపోతే అసలు మన మనుషులు కూడా ఉండలేము కదా అగ్రికల్చర్ చేయకపో తే
అది కూడా నిజమే అది లేకపోతే మనకి ఫుడ్ ఎలా వస్ తే వస్తది
ఓకే మీకు ఒక ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా ఊటీ ఊటీ గురించి
మీరు వెళ్ళారా ఊటీ వావ్ చెప్
అవునండి వెళ్ళాను నా వన్ మంత్ టూ మంత్ అయితుంది వెళ్ళాను ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ అవర్ ఇండియా అంటే ఒక ఇండియాలో మనకు ఒక హెరిటేజ్ అన్నట్టు అదొక ప్లేస్ అదలా అవు ఊటీగా అన్నట్టు ఆ ఎవ్రీ త్రూ అవుట్ ట్వెల్వ్ మంత్స్ త్రూ అవుట్ ఇయర్ అక్కడ వెదర్ ఒకటే లా ఉంటది కూల్గా ఉంటది డే అండ్ నైట్ ఎవ్రీ టైమ్ కూలే ఉంటది ఇంకా స్పెషల్ తెలుగుల ఒక వడ్ చెప్పాలంటే ఏ హోమ్ లో అమ్మ ఇప్పుడు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి థౌసండ్ రూపీస్ పెట్టి రూమ్ తీసుకుంటాం ఆ హాన్ వన్ ల్యాక్ ఆ కొందరు రిచ్ కిడ్స్ ఎలా ఉంటారో వన్ లాక్ పెట్టి తీసుకుంటాం కానీ థెర్ ఇస్ నో ఫ్యాన్సింగ్ రూమ్స్ ఫ్యాన్స్ అనేదే ఉండదు అదో ఒక స్పెషాలిటీ అక్కడ
ఉ అంటే అంత చల్లగా ఉంటుంద అన్నమాట
ఆ ట్వంట ఫోర్ అవర్స్ త్రూ ఔట్ ఈ డే త్రూ ఔట్ మంత్ తో ట్రూ అవుట్ ఇయర్ మాట రైతు ఉంటది అక్కడ సో ఎందుకంటే అక్కడ మొత్తం హిల్లీ ఏరియా కదా హిల్ ఏరియాలో ఎలా ఉంటారు మద్ త్తము మోడరేట్ ఏరియా అక్కడ మళ్ళీ మన నీలగిరి హిల్స్ ఉంటాయి హైయెస్ట్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ ద తెల్ ఇన్ పాట్ ఇడియా నీలగిరి హిల్స్ సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ నాకుంత గుర్తుకు లేదు కాని హైయెస్ట్ అన్నమాట అవి అవి త్రీ త్రీ స్టేట్స్ కి కనెక్ట్ అయి ఉంటుందిన్న హిల్స్ ఎటా కర్ణటక ఇంకా తమిళనాడుకి ఇంకోటి గోవాకి త్రికి కనెక్ట్ అయి ఉంటది అక్కడ
ఓకే సో మౌంట్ ఏరియా కాబ టి కంప్లీట్ గా చల్లగా ఉంటది
ఆ సో అక్కడ వెహికల్స్ వేర్స్ కూడా మన బస్సెస్ ట్రావెలింగ్ కి కూడా చాలా తక్కువ అసలు హిల్లీ ఏరియాలో మనం ఎక్కువ ఉంటాం అనుకుంటాం మని చాలా ప్రైజెస్ తక్కువ ఉంటాయి అక్కడ వెదర్ టికెట్స్ కి కూడా మన ఏళ్ళ డానికి చాలా ఈజీ ప్లేస్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అ
అవునవును
విన్ ఇండియాలో చాలా మంది ట్రావెల్ చేస్తు ఉంటారు అక్కడికి.
అవును అది కూడా నిజమే చాలామంది వెళ్తూ ఉన్ టారూ ఆ ఆల్మోస్ట్ మనకి అక్కడ ఏమంటారు క్లౌజ్స్ కూడా తాకి తాకి
ఆ ఎక్కడ నీ నీలగిరి హిల్స్ లో నీలగిరి హిల్స్ దగ్గరే క్లౌడ్స్ తాకె ఇదిలా వస్తానంటూ ఇంకొక్క వన్ వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ అయితే మనం ఇట్లా క్లౌడ్స్ కి టచ్ అయితాం అనిపిస్తుంది అక్కడ ఉంటే.
వావు చాలా బావుం
చాలా అంటే చాలా బావుం టదండి ఎప్పుడన్నా ట్రై చేయండి వెళ్ళడానికి మిక్ కుదిరినప్పుడు
గా వెళ్తాను అంటే నేను మొన్న హిమాచల్ కి వేల్స్
అవునా అండి నేను వన్స్ సౌత్ కేళ్తే మీరు నార్త్ కెల్లారా.
ఆ
ఉ
వింటర్ కదా అని చెప్పేసి హిమాచల్కి వెళ్ళాము ఓ కంప్లీట్ గా స్నో అన్ టే నాకు స్నో అంటే చాలా ఇష్టం స్నో లోన్ ఆ అలాంటి ప్లేస్ లో ఉండడం కానీ ఆడుకోవడం కానీ నాకు చాలా ఇష్టం సో ఎలాగన్న వెళ్ళాలని చెప్ పెసి నేను వెళ్ళాన్ అనమాట ప్లాన్ చేసుకొని సో వెల్ లట్టు విన్ వింటర్ టైమ్ లోనే ఎందుకంటే స్నో పడుతది కదా సో ఇట్స్ ఆల్మోస్ట్ జానవరి టైమ్ మధ్యలో సరేల్ ఆ చాలా చల్లగ ఉంది కంప్లీట్ గా అక్కడ నేను ఆపిల్స్ కూడా చూసాను అక్కడ ఆ టైమ్ లో అండ్ నార్మల్ గా మనం ఇక్కడ పండించడానికి ఉండది కదా నా ఆల్మోస్ట్ ఆపిల్స్ అనేవి ఆ వెరీ చిల్డ్ ఏరియాలో బాగా కూల్ ఉన్న ఏరియాలో పండిస్తూ ఉంటారు ఆపిల్స్ అనేవి సో అక్కడం నూ వెళ్తున్ టే ఒక చెట్టును చూసాం అనమాట ఆపిల్స్ కంప్లీట్ గా రెడ్ అండ్ పింకిష్ లో ఉన్నాయి ఆపిల్స్ చాలా అసలుకి అంటే టెంప్ట్ అయ్యాం అసలు కమ్ ప్లీట్ గా నేను మా ఫ్రెండ్స్ కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు చాలా టెంప్టింగ్ అనిపించింది అంటే ఒక చెట్టుకి ఆపిల్స్ ఉండడం నేనయితే ఫస్ట్ టైం చూస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఉమ్ మాక్సిమం ఎవరు పండిన్ ఇక్కడ పండించడానికి ఉండదు కాబట్టి
ఆ అవు ఎక్కడ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయంట కదా ఆపిల్స్ కి
కువ ఎందుకంటే ఇక్కడ పండించ్ చే వాళ్ళే కాబట్టి తక్కువనే ఉంటది వాళ్ళు మనకి సప్లై చేసేటప్పుడు మన వరకు వచ్చే వరకు అది కొంచెం రేట్ ఎక్కువ అవుతది అక్కడ మాక్సిమం ఆ లెద్దర్ కూడా చాలా తక్కువ కాస్ట్ లో ఉంటది లెదర్ బ్యాగ్స్ ఉ చెప్ తక్కువ కాస్ట్ లో ఉంటది బట్ ఆ క్వాలి అంటే క్వాలిటీ చాలా బాగుంటది అనమాట
ఓకే
ఇప్పుడు మనం తీసుకున్నామంటే ఈజీగా ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వరకి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఏదైనా బ్యాగ్ తీసుకున్నా కూడా ఏదైనా సరే లెదర్ తో చేసింది.
అవునా అండి
హు ఇప్పుడు వచ్చేవన్నీ ఆ కొంచెం మాహ అయితే ఒక టూ ఇయర్స్ వాడతాం మాహా అయితే వన్ ఇయర్ వాడతాం అప్పుడే చినుగులు వచ్చేస్తాయి కానీ అక్కడ అట్లా ఉండవు లో కాస్ట్ లో ఉన్నా కూడా మంచి క్వాలిటీవి దొరుకుతాయి అండ్ అక్కడ ఆ ఏమంటారు మనం అ ఆ ప్లేస్ అనేది చిల్డ్ ఏరియాకదా ఆల్మోస్ట్
కంప్లీట్గా అంటే మేం ట్రై చేస్ త్తమన్నమాట నిజంగా చల్లగా అవుతదా అని వాటర్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి స్నో లో పెట్టాం అన్నమాట స్నో లో పెట్ టంగానే అది మొత్తం ఐస్ సయిపోయింది
అవునా ఊటీలో కూడా అలానే ఉంటది సేమ్ మస్టిస్ వాటర్ బాటిల్ మనం నార్మల్ వాటర్ నిప్పుకోని పక్కన పెట్టేసుకున్నా కూల్ అయిపోతది అక్కడ మన ఫ్ర్రిజ లో పెడతే ఏలా అయిపో దో అలా అయిపోతది
ఓకే అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈరోోజు మాకు ఇచ్చారు మీరు సౌత్ కి వెళ్ళారు నేను నార్త్ కెళ్ళాను హు గుడ్ నైట్ అండి బాయ్